అ
ఏం చేస్తాడావ్ హలో ఏం చేస్తళ్ళు మేం బాగున్నాం మీరు బావున్నారా
ఆ బావున్నామండి మీరు బావున్నారా
మీ ఫ్యామిలీ బావుందా
అవునండి బాగు ఉందండి ఏం చేస్తున్నారంండి మీరు
కేల్లారా మీరు ఇయ్యాల
ఆ వెళ్ళామండి ఏంటండి కొత్త విషయాలు ద్ర చ్చే శ్రీరామనవమి ఉంది కదండి ఏమన్నా చే సారాండి మీకు శ్రీరామనవమి గురించి ఏమన్నా తెలుసా అండి
ఇప్పుడు ఎందుకు ఏప్రిల్లో ఉంది కదా
ఇదే ఇగ వచ్చేదే కదా అండి శ్రీరామనవమి ఉగా
ఆ ఇంగ రాలే కదా ఆ
టెంపుల్స్ కి వెళ్తారా అండి మీరు ఎక్కువగా
నేను రీసెంట్గానే కేరళా వెళ్ళొచ్చేసాను వెళ్ళాను డిసెంబర్ లో
ఎం ఉన్నాయ్ అక్కడ మేము కూడా ఎప్పుడూ వెళ్ళలేదు కేరళకి
కేరళలో ముందు మేము ఈ కా ష్ణ టూ చెన్నై పోయినాం అయ్ చెన్నై అంటున్న స్వారీ ఇటు గురువాయ్య టెంపుల్ ఎళ్ళినం గురువాయ్య టెంపుల్ నుండి ఈ శబరి పొయినాం శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ అక్కడికేళ్ళి తిరువనంతపురం పోయినాం అనంతపద్మనాథ స్వామి టెంపుల్ ఆడికెళ్ళి అజ్మాలై బీచ్ పోయినా మా స్టాచ్యూ విగ్రహం ఉం శివుంది మొత్తం బీచ్ ఉంటది అక్కడ మళ్ళీ అక్కడికేళ్ళి రామేశ్వరం పోయినం
అవునండి
చం నుండి ధనుష్ కోటి పోయినాం లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా
ల్యాండ్ ఆఫ్ ఇండియా మరి మీకు అటు వెళ్తూ ఉంటే ఏమనిపిచిందండి ఇక్కడికంటే అటే మంచి
ఎగ్జైట్మెంట్ ఉంది అటే బాగుంది
హ్మ్ మీకు భక్తి ఎక్కువేనా అండి దేవుడి పైన
ఆ భక్తి ఎక్కువనే కాబట్టి ఎళ్లిన
మంచిగా అక్కడ దేవుడి కి ఏమేం పూలు పెడతారంండి పూలు ప్రసాదాలు ఏమైనా స్పెషల్ ఉందా అండి ఇటు సైడ్ వాటికి సైడ్ వాటికి ఏమైనా తేడా కనిపిచిందా అండి మీకు
ఫుడ్ మాత్రం ఇక్కడ ఇండియాలో అంటే ఇక్కడ ఇక్కడ తెలంగాణ నుండి కేరళ వెళ్ళే వాళ్ళైతే ఫుడ్ అయితే పడది అక్కడ మొత్తం కొబ్బరి నూనె తోటి చేస్తారు అక్కడ
టది అంటారు కదండి
ఆ నూనె నూనే ఉంటది అంత బాగుండది ఫుడ్ అక్కడ నాకు పల్లేె నాకు ఫుడ్ అక్కడది
ఆహా మరి అక్కడ స్పెషల్ వంటకాలు ఏమిన్నాయండి మరి కేరళలో
స్పెషల్ వంటకాలు అంటూ ఏం లేవు గాయే గానీ ప్రసాదాలు అయే అక్కడంటే కొత్త అంటే లొకేషన్స్ అట్లా కొత్త కొత్త ఉంటాయి మొత్తం
మరి కేరళా నుంచి ఏమేమి తీసుకొచ్చిందండి మీరు మీ ఇంటిళ్ల పదికి ఏమైనా తీసుకొచ్చింరా
కన్యాకుమార్ల మొత్తం, డ్రెస్ మావొళ్లకి డ్రెస్ తీసుకున్నా. శారీస్, అన్ని షట్స్ ప్రసాదం తీసుకొచ్చిన అన్ని
ఆ ప్రసాదాలు, మరి అందరికి పంచి పెట్టినరా అండి
అందరికి పంచిపేట్టిన ఆ
ఎప్పుడైనా వెళ్ళింరాండి. మరి ఇదేనా మొదటిసారి, మీరు వెళ్ళడం కేరళకి
ఇదే మొదటిసారి చాలా బాగుంది. కేరళ
మంచిగుందన్నట్టు, మీ దైవ దర్శనాలు యాత్రలు జా తరలు అన్నీ, మంచిగా జరిగినాయ్ కదా అండి. మరి మీరు ఎట్లా ఎళ్ళింరండి. ఏమైనా వెకిల్అ హిల్స్ మాట్లాడుకున్నారా, లేకపోతే ట్రైన్స్ ఎం
అక్కడికి దిగినాంక వెకిల్, ఇక్కడికెళ్ళి బుక్ చేసినాం. ఫస్ట్
బుక్ చేసుకున్నారా. అండి అన్ని అదే, మరి ఎందుకంటే లగేజ్ అది మోయలేం. గదా అండి కష్టంమయితది గదా!
ఆ బాగా ఖర్చు పడ్డది.
అవునండి, మొత్తానికి అయితే, మీరు జాతర అయితే మంచిగా వెళ్ళొచ్చింరు. అన్ని అటు సైడు మొత్తం తిరిగి వచ్చిన్ర కదండి. కేరళ
అవును
మంచిగా ఇంకెప్పుడైనా మళ్ళీ వెళ్ళాలనిపించిందండి. ఒక్కసారి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా, మీకు మళ్ళీ
ఆ మళ్ళీ వెళ్తాం. మేము డిసెంబర్ ఎండింగ్ లో, మాది ఒక టీమ్. ఇక్కడ చింతగూడంలో
ఉమ్
మొత్తం టికెట్లు, ఇక్కడి కెళ్ళే బుక్ చేస్త.
అన్ని ముందే, ఇక్కడ నుంచే మీరు ఇండియా నుండి అ బుక్ చేసుకోని వెళ్ళినరు, కాబట్టి మీకు అంత ఇబ్బంది ఏమన్ తేలియదు. కదాండి అటు వెళ్ళడం వల్ల మ్ కాకపోతే మీకు కొంచెం తినడానికి, ఫుడ్ కొంచెం ప్రాబ్లం అనిపించింది. కదండి
ఆ
మీకు, భక్తి ఎక్కువే అనుకుంటా కదాండి.
అవును
ఇంకేంటండి విషయాలు, ఇంకా కొత్త విషయాలు ఏమన్నా ఉన్నాయాండి. మీరు మరి వంటకాలల్లో ఏమి ఎ క్కువ తింటారండి. మరి
నాకూ నాన్
ఫుడ్, ఏది ఇష్టపడతారండి. మీరు వెజ్జా నాన్ వెజ్జా మరి
సీవ్ చాఫ్ నాన్ వెజ్ కాదండి, ఓన్లీ వెజ్ నాన్ వెజ్ మనకు ఇప్పటి నాకు పడదు. అది చికెన్ నటన్
ఆ అంటే, వెజిటేరియనే ఎక్కువ ఇష్టపడతారున్నమాట.
అది గూడా ఎక్కువ లేదుగాని
మరి అటు టూర్ కు వెళ్ళినన్నీ రోజులు, మరి వెజిటేరియన్ ఫుడ్, మీరు తినేలాగా దొరికిందా. అ టే మరి
దొరికి అ నచ్చకుండా, తి తిన్నమ ఏం చేస్తాం. మన్
ఇ కనీసాం, ఇగా మీరు అటు ఇటు తిరగాల గదాండి. మ్, అందుకనే ఇగా నాచ్చినా, నచ్చకపోయినా తిని అన్ని టెంపుల్స్ తిరిగి అన్నట్. మీరు భక్తితో, తిరుపతికి ఎళ్ళింరా, అండి ఎప్పుడన్నా మరి మీరు
లే లేదు తిరుపతికి, ఇంకా మావొళ్ళులు తీసుకుపోలె, ఎప్పుడో చిన్నప్పుడు తీసుకుపోయిళ్ళు.
ఆహా
ఆ
మరి వేములవాడ అది వెళ్ళిండ్రా అండి ఎప్పుడైనా మరి ఇక్కడ మీకు మా ఊర్లో అయితే అయితే ఈ జాతర జరిగిందండి మహాశివరాత్రి మీకు దగ్గర్లో జరిగిందాండి జాతర ఎక్కడైనా
ఆ జరిగింది జరిగింది దగ్గరే మా అంటే ఏం లేదు పొద్దున్న టెంపుల్ కి వెళ్ళాం దర్శనం చేసుకు ఇప్పుడు జాతర అంటే ఏం లేదు అది ఇగ
అదే జాతర చాలా స్పెషల్ గా ఉంటది కదా అండి శివరాత్రి అంటే మరి బోనాలు అవి పోసుకుంటారా అండి మరి మీరు
ఆ ఆ బోనాలు పోసుకుంటాం మేము
ఆ మరి బోనాలు పోసుకుంటారు శివరాత్రికి పోసుకుంటారు కదా అండి బోనాలు
ఆ
ఊర్లో అయితే అప్పుడు పోసుకుంటారు శివరాత్రి అప్పుడు మళ్ళీ ఈ డిసెంబర్ నెలలో కూడా పోసుకుంటారండి బోనాలు మంచిగా బెల్లము రైస్ నెయ్యి కొబ్బరి వేసి పాయసం వండుతారండి అప్పుడే చిక్కుడుగాయలు వెళ్తూ ఉండే ఉంటాయి కదండి డిసెంబర్ నెలల్లో
ఆ
వాటితో కర్రీ అది వేస్తారండి చాలా బాగుంటదండి మీరు కూడా
ఏమో అండి నీకు తెలియదు మా అమ్మ మా అమ్మ వండితే నేను తింటా మా అమ్మ వండితే నేను తింటా అంతే
అంటే మీర ఏం హెల్ప్ చేయరండి అ
మా పిన్ని వాళ్ళు మా మా అమ్మమ్మ మా వాళ్ళే ఉంటారు వాళ్లే చేస్తారు
ఆహా అంటే ఇగ వాళ్ళే చేస్తారు అన్నట్టు ఈగ మీరు తింటారు ఇగ అంతే
ఊ అహ తినుడు ఏముండదు ఇగ
ఉహు అట్లా కాకుండా ఎప్పుడైనా అన్ని తెలుసుకొని చేయడానికి కూడా ట్రై చేయ్యాలండి కొంచెం అమ్మ వాళ్ళకి కూడా హెల్ప్ చేయ్యాలి కదండి
ఇగ అట్లా హెల్ప్ చేసేది ఉంటే ఇగ మంచిదే అలవాటు లేదండి మాక
మరి ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు ఉగాదికి ఉగాది ఇప్పచ్చాడు ఏమన్నా చేస్తారా అండి బూరెలు లాంటివి ఆ మళ్ళీ ఉగాది పచ్చడి కొత్త కుండలో చేస్తారు కదండి చెయ్యరా
చెయ్యం చెయ్యం మేము ఉగాది ఏం చెయ్యం
తెలుగు వల్లము అయ్యుండి తెలుగు పండుగ చేయకపోవడం ఏందండి
ఎవరి పనుల వాళ్ళ ఉంటారు కదా బిజీ బిజీ ఉంటాం ఎవరి పనులకి వల్లే ఏళ్లుతాం
కన్నా మీ అమ్మ వాళ్ళు అప్పాలు అవి ఇవి చేసిండ్రా లేదా అండి
సంక్రాంతికి చేస్తారు చిన్నఅప్పాలు కారపూసలు కాజు జూరా చేస్తారు
అంటే మీకు ఇగ తినడం మట్టుకే తెలుసు అన్నట్టు చేయడం అం
మమ్మల్ని మా అమ్మ ఇంతవరకు గ్యాస్ కా గ్యాస్ దగ్గరకు రానీయదు
ఇట్లా అన్నీ నేర్చుకోవాలి కదాండి
నేర్పియ్యదు మా మమ్మీ
కోవాలండి అన్ని లెర్నింగ్ బై డూయింగ్ ప్రతి ఒక్కటి నేర్చు
ఏమో చూద్దాం అండి రేప్ ఇప్పటికీ రూపం లేని ప్రపంచంలో ఎందుకు అవన్ని రిస్కు
పచ్చళ్ళు పెడతారా అండి మరి ఎండాకాలం మరి మీ అమ్మ వాళ్ళు
మా పచ్చళ్ళు పెట్టాం మేము ఏం పెట్టామండి
మరి ఎక్కడ మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి కూడా తెచ్
మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా ఆంటీ ఉంటది మా ఆంటీ చూస్తే బాగుండదని మేమేం తెచ్చకోం ఆళ్ళ ఇంటికాడికికెళ్లి
ఇటివి చెయ్యరా అండి ఏమి కూడా మీరు మొత్తం రెడీమెంట్ ఎ కొనుక్కొస్తారా అండి
లేదండి మేము అసలు పచ్చలేతినము ఇంట్ల
అరే ఎట్ల అండి మామిడికాయ పచ్చడ వేడి వేడి అన్నంలోకి ఎంత బాగుంటదండి
ఎండాకాలం వేడి వేడి అన్నం తినలేమండి
మామిడికాయ పచ్చడని ఇప్పుడు నిలువబెట్టుకొని చలికాలము వర్ష కాలం తింటారు కదా అండి
హ్మ్ అట్లా తనమండి మా ఇంట్లో అక అలవాటే ఏ లేదు మా అమ్మ వాళ్ళు చేయలే ఎప్పుడు గాని
అ కొంచం మీరు పాజిటివ్ గా మాట్లాడండి నెగటివ్ గా మాట్లాడొద్దండి హ్మ్ ఇంకా చెప్పండి ఇంకేంటి కొత్త విషయాలు ఈ మధ్యలో ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా జరిగాయండి
ఏం ఫంక్షన్స్ జరగలేదండి
హ్మ్ ఇంకా అండి ఎటైనా సమ్మరు ఇగ ఎగ్జామ్స్ అయిపోతే ఎటైనా టూర్ ఏదన్న ఫిక్స్ చేసుకున్నారా అండి
ఏం లేదండి నే ఓన్లీ ఇంట్లోనే ఉంటా కాలేజీ పోత అప్పుడప్పుడు అంతే ట్రిప్పులు గిప్పులు అంటే ఏమి లేదండి పోతే గదే ఇగ డిసెంబర్ ఎండింగ్ లోనే పోతా పోతే
ఆహా
హ్మ్
ఇంకా అండి ఇంకేంటి విషయాలు
ఏం లేదండి
తిన్నారా అండి మరి భోజనం అది అయిందా మీది
కాలే కాలే ఇంకా మా అమ్మ వంట చేస్తుంది
ఏం చేస్తుందండి మీ అమ్మ వంట
ఏమో తెలీదండి నేను బయట్
అంటే చేయడం మట్టికి తినడం మట్టికె అని ఇంతక ముందే చెప్పింది కదా అండి మీరు అదే పని చేస్తారు అన్నట్టు ఇంకా
అంతే
హ్మ్
కకువని
ఇంకా అండి
ఇంక ఎ
మరి మీరు మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి
ఓకే ఓకే
ఇంకా అండి